హలో
ఇట్టా
హలో
ఆ చెప్పు వినపడట్లే
ఆ అయితే ఏం చేతలు
అయ్యో లేతాండు పండుకుంటాడు నేను పండుకోను ఉన్నప్పుడే ఏదో ఒక పని చేసుకోవాలి గానీ నీకు
లేచిందా
ఆ పంటున్నాడు మళ్ళీ నిద్రలు ఉన్నాడు మంచిగా
ఓహ
ఏమైనా మాట్లాడుతున్నా ఇంటలేడుగా పన్నాడు మాట్ మాట్లాడుతున్నాయిగా
ఓహో
ఏంజెత్
ఏముంది ఏం లేదు
ఓ
హలో
ఆ చెప్పు చెప్పు అస్సలు మాట్లాడుదాం అంటే గొంతు రావట్లేదు బయటికి
అసలు
బొంగుర్ పోతాంది గొంతు
ఆవా
మ్మ్ హ్మ్
మామాలుగా ఏం లేదు తినుడు కూసోడు మళ్ళీ లేసి పనిచేసుకొనుడు
ఆహా ఏం ఆహ ఏం అర్ధం కావట్లే
ఏముంది ఏం లేదు మల్ల కూసునుడు, తినుడు, పండుకునుడు, మల్ల లేచుడు ఇగ మల్ల స్నానాలు చేయడం, మల్ల పక్కలు ఎత్తుకోవడం, మల్ల పండుకోవడం మల్ల లేచి.
గింతే మనకున్న పనే గఆదాయే
అ
మరి మీ అక్క వచ్చి ఉండదా ఒక్క రోజు కూడా
ఉండదు
మరి వాళ్ళు ఏమన్నారా ఇప్పుడు వాళ్ళు అక్కలేదు అనుకో మరి వాళ్ళ చిన్నత్తోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏమన్నారా.
వాళ్ళేమ్ అనరు మ్మ్ హ్మ్ మా అక్కకి మా అక్కకి ఇల్లుంటే ఒకవేళ. ఆడికే పోయేది
హ్మ్
అట్లా మళ్ళీ ఏనాటి కూడా ఇవ్వరు తరు
ఆహా
ఆడ ఇద్దరు ఉంటరు కథ పై ఊర్ల వస్తుంటే వాళ్ళే ఇద్దరుంటిరే ఆమె పెద్దావెమ్మట ఎల్లిపోతది పెద్దోళ్ళు ఇప్పుడు ఇల్లు తీసుకున్నారు ఆడ కాబట్టి ఆహ్వానించి ఉంటరు
ఆహా ఆహ మీ అక్కకి మరి ఇల్లు లేదా ఆడ
లేసింది కాలి
ఫస్ట్ నుంచి ఖాళీ ప్లేసే ఉందా
లేదు అందరు కూతుల అయిపోతే పంచీరు
ఆహా అ మీరు మరి పెళ్ళయినప్పుడు
అదే ఐదో నాలుగో మూడు ఇ మూడు ఇన్ని రోజులు వార్స వరకు మొన్న రెండేళ్ల కింద నది మార్చుకుంటే ఆ ఐదు వర పెద్దోల అయింది చిన్నకి ప్లేస్ వచ్చింది
ఆ
అ
మన తెలుసా స్ట్రక్ అయితాంది వాయిసు
ఎప్పుడన్న వత్తాందా
ఆ అయితే ఏంటి ఎంతిత్తాంది చెప్పు ఫోన్ దూరం పెట్నావా
లేదు లేదు సిగ్నల్ అందట్లేదా
వస్తలే
నువట్లే ఎందుకు
నాకు వస్తాంది
మ్మ్ హ్మ్
ఇద్దంతు బాలేదు గా
మ్మ్ ప్లేస్ పొడుగుల మంచి గుంది ఇల్లు మాత్రం సూపర్ పడ్తాది
అక్కడా
మ్మ్ హ్మ్ కట్టుకుంటే మంచిగా పొడుగులా మస్తు పెద్దగా పడుతది ఇల్లు
అక్కడే అక్కడే కట్టుకుంటరా లేకపోతే మరి ఇక్కడ ఏమైనా తీసుకుంటారా మా ఇబ్బాగులా
ఆ ప్లేస్ అట్లనే ఉంటది గానీ మా అబ్బాలే తీసుకుంటాను
మ్మ్ హ్మ్ ఈడికి వచ్చినప్పుడు
ఆ ప్లేస్ అట్లనే ఉంటది ఎన్ని రోజులకైనా అట్లనే ఉండాలి లేకపోతే గోడ కట్టుకొని పెడుతదేమో గాని అట్టనే ఉండదు ఆ ప్లేస్
ఆయన మనికొస్తారులే చిన్నోడికి మంచిగా
మ్మ్
మళ్ళీ డబ్బులు ఇస్తారుగా ఈ అయిత పిల్ల పెళ్ళి వరకు
అవును హలో
అదొక్కటి చేసి మంచి పని చేసింది నీ అక్క తిట్టంగా తిట్టంగా ఎందుకం ఆ రేపటి రోజున ఆళ్ళ మీ బావ మంచికున్నా ఉండకున్నా ఏమంటారు ఇస్మైలీ పెళ్లి అప్పటికి పైసలు తీసి పెళ్లి చేత్తే కథం శికారకుండ దనియా కాసేప్
అదే
ఇయర్స్ అంటే మాటలరా
మ్మ్ అదే
మంచి
ఇప్పటి వరకు కట్టుకుంటే అయ్యే పోవు అసలు పదిహేనవ్
మంచిగా ఎన్ని నేల్ ఇప్పుడు ఎన్ని ఏళ్లు స్మైలికి
సెవెన్
సెవెన్ ఇయర్స్ అంటే మనం చెప్తున్నప్పుడు త్రీ ఇయర్స్ నుంచి చెప్తన్నాం కదా
ఆ
నా పెండ్లి అయినప్పటి నుంచి చెప్తానవ్ ఆమె కి అప్పటి నుంచి కట్టుకున్నా అయిపోయే మంచిగా
ఫైవ్ జూలై ఫై వత్తే ఎయిట్ పడుతాయి
ఓహో
హూ
అప్పటినుంచి కట్టుకున్నా బాగుండు అది కూడా ఆ రోజు మీరు చెప్పిరా ఇ అత్తమ్మ తిట్టింది మంచిగానే బంగారం చేపిస్తా డబ్బులు దాచి పెట్టు అది ఇది అని అంటాంది బంగారం చేస్ ఏం చేపంచినా మీ బావ ఉంచాడని చెప్పింది మా అమ్మా అత్తమ్మ ఇగ పిల్ల పేరుమీదా ఏయీ మేం మా పండు పేరు ఏత్తలేమా అది ఇది అని చెప్పింది గా చెప్పి బ్రెయిన్ వాష్ చేసింది మంచిగా
ఆమేకి చెప్పినాం గాని ఏమంట్రు ఇవన్ అంటడమో నన్న భయం బడ్ ఔవ్
ఆ అదే చెప్పింది మా చెల్లి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి చెప్తా అంటే నేనే వింటా లేను అది ఇదని అన్నాది ఏదో ఒకటి లే నెలగింది ఆమెనే వేచుకుంటది
అప్పుడు బిస్మయిల్ పుట్టినప్పుడు పైసలు వత్తే డెలివరీ అయితే ఆడపిల్లకు మనీ వత్తే పదమూడు వేలు అయ్యి
ఏం చేసేది ఆ డబ్బులు
వాలాయనే తీసుకున్నాడు
అయ్యో ఆ పిల్ల ప్ పిల్ల పేరు మీద డిపాజిట్ చేస్త కాకపోయింద పదమూడు వేలు
మా అమ్మ అవేసి కొన్ని కలిపి డిపాజిట్ చేత్త అంటే వినలే
మంచిగా అప్పుడు పెడితే ఇప్పడుకాయి గా మంచిగా
హూ
ఏం మీ అత్త కి ఇప్పుడు తెలివి వచ్చింది లే ఆయన
హు
ఇప్పుడు కొంచెం తెలివి వచ్చింది లోకం ఎందా అని అర్థం అయితాంది
ఆ
ఓ మరి పిల్లలు పెద్దగా అయితారు డబ్బులు ఉండకపోతే ఎట్లా చేతిలో
ఓ
డబ్బులు ఉంచాలి చేతిల
ఉమకే బందత్ త్తన రోడ్ మీద
మనుమనికా హూ ఇల్ ఓపెనింగ్ మరి సప్పుడు లేదు సరిలేదు
సాయంత్రం వత్తాడ అంటా ఎమ్ ఎల్ ఏ
ఆహో మరి ఇంటి పక్కన వాళ్ళ నిలవడం తెలవదా అడుగుా అడుగుతాను సాయంత్రం కనిపిస్తే
సహ
ఇంటి ఇంటినుకోళ్ళని ఇంటి ముందుళ్ నను పిలిచుకోాను తెలవద అంట అవి
ఏముంద వతాడు ఏముంద వతాడు అ అదే ఉంటదాని ఇబ్బని కారు చేస్తాడు
ఓ
పయి సూతడు ఇల్ అంత గురిగి
వీళ్ళందరూ వీడియోలు ఇస్తారు ఫోటోగ్రాఫర్లు వస్తారు ఓ మీలివు అది బా బా బ రేపు స్తంభాల పెళ్లి గ్రూప్ లా పెడతారు
హు
మామూలు ఉండదా ఇలాయే
ఉ హు ఆమె హైదరాబాద్ పోయింది అంటగా
ఎవ్వడూ
ఆళ్ళ అన్న భార్య
హా హైదరాబాదులో ఎవరున్నరు వాళ్ళకి
వాళ్ల సుట్టాలు ఉన్నారట పని చూసుుకుందట
ఆమె ఆన్నే చేతందా
పని చూసుకుందంట వద్దంట అంట పోయింది, పని చూసుకొని ఫోన్ చేతంది నాకు అని చెప్ప అంటాది.
కాదు అంటే ఇప్పుడు లేదా
లేదు
ఆ కూరగాండ్లు అందుకే కనపడట్లే
ఆ ఆ
ఈయన ఇన్నే తిరుగుతాండేమో
ఈయన అంటాండు గా అందరికి ఫోన్ చేసుకుంటా అంటాండు ఇయనైతే గవర్నమెంట్ స్కూల్ తిండి వెళ్తుంది, బట్ట వెళ్తుది అని అంటాండు. హు ఎపట్లా అనుకోనువ్ కుంటర్ర వదినా అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి
ఆమె ఒక్కతే పోయిందా అయితే
పోయిందట్ టా రెండు రోజులు ఉంటా అని పోయిందట పోయ్యి పని చూసుకుందట.
ఆహా అవును మరి ఈడ ఏమని పోతది ఎండకి ఊకే
ఆహా ఆయన ఏమంటాండి తెలుసా! ఈడ ఇంకా ఇల్లే కాలే అప్పుడే పోయింది, పోయి ఆడ ఉంటున్నాని పోయి పని చేసుకుంది, అని చెప్పంటా అంటే అందర అంటారు, మన ఇల్లుగా ఎవ్వరికైనా పోయిన చేతులు ఎన్ని. పైసల ఉండని గనీ ఇల్లు కడితే కంపల్సరి అప్
అవునా ఇది ఇప్పుడు మా గాలే ఇప్పుడు మా గాలే
గదే మరి అమ్మ తాడు బెట్టినై, చాయిన్ బెట్టినై అన్ని నిమ్మలంగా విడిపిత్తలే,
అంతే ఉంటది అయినా ఇనాకు కూడా పోవాలి. ఈయన కూడా మాటన అందుకే నాకు కనపడట్లేదు.
ఏదంటే అంటే అండి నేను బోను ఇగో ఇక్కడ నేను చేసుకుంటే ఏడువందాలు ఒత్తై, అడ మంచి ఈ సూతర్ పని అవసరం లేదు వాచ్మెన్ కి చూసుకుంటే ఇనా వాచ్మెన్ చేయొచ్చు ఆమే ఇండట్ల పనికి పోవచ్చు.
ఆ రూమ్ కూడా వాచ్మెన్ ఉంటే రూమ్ కూడా వాళ్ళే ఇత్తారు తెలుసా
రూమ్ కాదు వదిన అసలు మొత్తం వాళ్లదే ఉంటుది తెలుసా తిన్ డి అంతా వాళ్ళద ఉంటది, మాక్సిమం వాళ్ళే ఇత్తరు. మాక్సిమం వాళ్ళే ఇత్తరు
ఆహా
హుం ఆమె ఇప్పుడు ఇచ్చే జీ చ్చి నాసాలె
మా మంచి పని చేసింది అదే బెస్ట్ మరి, సర్లే నేను మళ్ళీ చేస్తా ఆగు, ఉన్నికు
సరే